హలో ఇది ఎక్కడ.
హాహా.
బోల్ తోవినావా.
ఏంది.
బోల్ తోమినావా.
తోమలే. సామి ఇప్పుడే వోయిండు కన్నయ్యని తీసుకురా.
ఆహా.
ఊడ్షి.
తాగుతాండమని నడు
వాడుకట్లనియ అనుసదు
మ
మంచిగా అవుతాడు మంచిగా అవుతాది అంటే మంచం ఎక్కి ఎగురుతాండు
ఈడు కూడా అట్లనె మా మామ కొడుకు
అంతేర
తిన్నోడు ఇయాల పోరా పోరా అంటే అస్సలే వోలే స్కూల్ కి
పోలే
రాయలే నేను పోను అని ఏడ్చిండు అదే రా రాయకుంటే పోతే మేడం మీ టీచర్ కొట్టే తన్నులకన్నా ఇడ మీ నాన్న కొట్టే తన్నుల కన్నా మీ టీచర్ కొట్టేటి నయం పోరా అని చెప్పిండు
ఆ
లే పోయి ఆ పోలే ఎడ్కో ఉన్నాడు ఎవ్వరు ఎంత చెప్పిన వినడు అఇంత వచ్చినంక బూటు బట్టి జోపితే చెంపతుబ్బింది ఈపు అంత ఆసింది ఏ
పితారా
అదే వెనకాల ఏదో సౌండ్ అతంది ఆ సౌండ్ ఆగదు మరి పది నిమిషాలు ఆగు లేకపోతే తిన్ని లేకపోతే సౌండ్ లేకుంటోడు
ఎక్కడన్నా
అవు మరి సౌండ్ లేకుండా ఉడువవై
ఇంట్ల చీపిరి ఇంట్ల చీపిరితోని ఇల్లు ఉడుత్త అయితే ఇల్లూడ్చి బయటకి దొబ్బుతా తర్వాత నిన్న చీరలు ఎన్ని ఏ ఆరు చీ ఏడు చీరలు కుట్టిన
ఏంటి పాలు కుట్టినవా
అవు
ఆ మంచిగానే అయి
ఎనిమిది అయి ఎని ఎనిమిది అయినయి ఎనిమిది ఇయ్యాల ఎనిమిది చీరలు నాలుగు వందల రూపాయలు
ఎవరియే
వేరే వాళ్ళయి
వేరే వాళ్లయేనా వీళ్ళు జాకెట్ లు ఇచ్చిర్ అంట రెండు వేల నాలుగు వందలు అయినయంట అందరి జాకెట్లు
నేను ఎవరిద్దరిన పంపియరు లేకపోతే రాాల పోగా ఇచ్చిపోర అని చెప్తాడు
మంచి గుర్తులేదట కదా ఆమె
ఎవలు
ఓ ఇది నీకు ఎప్పుడో ఇచ్చారు కదా అప్పుడు ఎప్పుడు
ఏవలు
ఎవరికో ఇచ్చిరట కదనె ఆన్నే తెలియదా నీకు
ఎవలి
అయితే ఆడ కాదు కావచ్చు
నాకెవలు ఈయలే మరి
తెలియదు గానీ అదే మీ ఊర్లోనే కుట్టిచ్చిరట
ఎక్కడ ఎక్కండ కానీ మరి ఇక్కడనైతే కుట్టియాలె నాకైతే ఇయలాళ్ళు
ఇ న నీకే ఇచ్చరి ఏమో అనుకున్ నిక్ ఏ ఈచిరు ఏమో మరి అనీ అనుకున్న
ఏ నాక్ ఈయలే
మ్మ్ మంచిగా ఇంలో పైసలు వస్తతే మళీ షాపింగ్ పోతే బట్టలు కొంటే
నాకేమరా ఇలివా
అత్తేనే గూడా అప్పుడు నువ్వు చేయాలి నేను నేర్పిస్తది నీకు ఇప్పుడు నాద అయితే నాలుగు అయిపోయిది ఇప్పుటిీకు
మాట్లాడుతన్న
అరే అంటే ఇప్పుడు నీకు ఎనభై వత్తాయి
అ
నువ్ చేస్తే వందా వస్తాయి
ఇప్పుడు నాక్ ఎనభై రూపాయిలు వత్తయ
ఆ ఇంతకు ముందు ఎనభై ఇప్పుడు ఎనభై
అవ అవి ఎట్ల యాడ్ అయితాయి
అదే యాప్ లో యాడ్ అయితయి
నాకు ఆ వచ్చిన ఎట్లా తెలుస్తాయి
అందుకే ఫస్ట్ నేను ఒకటి చెప్తా దాని తర్వాత అవన్నీ ఫిల్ చేసుకుంటే నువ్వు కూడా ఫోన్ చేస్తే ఒక ఇట్లా ఒక ఐదు కూడితోని నాలుగు నాలుగు సార్లు మాట్లాడితే ఇరవై అయితాయి
ఓ
ఆ మా మమ్మీకి కూడా నేర్పిస్తాన్న అయితే అది మాట్లాడమంటే ఇప్పుడు నాకు మాట్లాడరాదు నాకు భయం అయితది అన్నది అది ఏంది ఫోన్ మాట్లాడిన టె
సొల్లు వెటువనే లేకపోతే ఆవలింపూలు తీయమను ఊకే
ఏ అన్నా మ మరి నాకు డ్రెస్సులు కొనుకొకద్ద అయితుంది నాకు ఈ కావాలి అయి కావాలి లోపలి కావాలి బయటివి కావాలి అని అంటే ఏనామా ఆ మరి అప్పత్తా పైసలతే నీకు నచ్చినే ఉకో ఏం ఒకుదైతే అద ఆధార్ బయటికి ద్తు
దానికి కావాల అట్నా
ఆ అయితే మాట్లాడతా అన్నది
డ్రెస్ వేకు ఏ వేసుకుంది ఇప్పుడు చీర కట్టుకుంద
ఉంది
వజిక రాడుతుదా
చిన పెడతా మొత్తం నడ్డ అంత ఎనక గిడిసి బుర్రంత ముందుకు దొబ్బి నిల్చుంటది ఇక హ్మ్
అది దాని లెక్కన గోదావరి సినిమాలో ఉంటది చూడు కమలిని ముఖర్జీ
తెల్వద్
ఎల్లదు రెండు ఊర్లకి
ఆదన్ సినిమా రండరా
హీరోయినా
ఆ
హీరోయిన్ లెక్కను ఉందా ఇది
దాని నడ్డి బుడ్ద్దంట
తెల్వదు
నడ్డంటాన్న నువ్వే అంటానవ నడ్డి దాన్ని సరిగా తిట్టి అట్లుంటదా అంటున్న
ఏమో దాన్నేం చూపీయ గుర్తులేదు ఇంకా ఏం సంగతులు మాయ్ మళ్ళేం కూరలు ఏం వండిన్నారు
ఏమి లేవు
ఏం లేవా ఫాస్టింగా నువ్వు ఫాస్టింగ్ అయితే అందరినీ ఫాస్టింగ్ ఉంచి ఆ
ఏ ఆకికే ఉన్నది ఆయనకి పచ్చడున్నది నేను ఉంటా ఎప్పటి నుంచో ఉంటా నేను
అంటే ఒకటేసారి తింటావా అసలే తినవా
అన్నం దింటా ఒకసారి
ఆ
నైటు ఇది సేమ్ వాళ్ళ లెక్కనే
అవునా అంటే వాళ్ళ ఒ ఒకసారి అన్నం తినొచ్చు నైట్ ఏం తినొచ్చు దాలు
లేదు టిఫిన్ తింటారు అటుకో తీసుకుంటారు
ఉహుమ్
అట్కులు వేసుకుంట అతే ఫ్రూట్స్ ఎవరు తినారంటే ఫ్రూట్స్
ఉహుమ్
ఈ మధ్యలో అన్ని వేసుకుంటారు ఒక్కసారి ఆ అన్న ఒకసారి టిఫిన్ అన్నట్టు
ఇంక అదే ఒక్క పొద్దు లెక్క ఇక ఉ ఉపవాసం కాదు కానీ ఒక్క పొద్దు లెక్క
విదడి విదడు వెతే విదడి యొ పండు విని సప్పుడై కొంటుండే
అవు
మావ సామి తాత సామి వాడుతులేరు
అల్వాట్త అసలే
మాలలు వేసుకుంటారు ఇంతకు ముందు వేసుకుంటారు
అప్పట్లో రైమా వేసుకుంటు ఉండే కావచ్చు నాగ్గు ఏదో గుర్తులేదంతా పడది అదు వసుకంటండ అక్కట్లు వసుకుంటుండే మామ కదా మీ బమ్ముడు
అయ్యో
అయి అయ్యో
అచ్చేనల్నా మణికఠగన్ బర్తీ
ఇర్దియక
అవు కదా
అ హు
అరే బర్త్ డే ఎప్పుడు ఉండే
ఆ ఫ దూర బర్త్డే మే అలా మ్యారేజ్ డే కూడా అప్పుడే
మే పధా
ఆ మే పది క కదా ముప్పై ఒకటి మ్యారేజ్ డే
అది పు రోజు అలా మరేజ్ దైంది
ఆ ఏన్ పాడుతు పాది
అరే ఫర్స్ట్రు్ర అ ఫర్స్ట్ మ్యరేజ్ డే దగ్గది ఒకటే గుర్తు తున్నది
అవును
మే ముపాయి ఒకాటి వాలా ధి
మ మమమ మా కూడా సమాధలుసిత్తాయిపు
ఇతే ఇయరటనా
సమ్మర్ హాలిడేస్ ఇత్తరనే ఆఫీస్ లో కూడా
నాకు తెల్వదు నాకు ఇయ్య అని ఏడు
ఏమో ఏం చేసినా ఇయ్యారు బంద్ చేయ అంటారు కానీ ఇయ్యారు
ఏ బాస్ సార్ లెక్చరర్ బాగానే పెడతాడిగా
ఏ లెక్చరర్
బాసర్ల
ఏమో ఆయన ఆయన ఏంది పెళ్ళి ఫిక్స్ అయిందటా కదా మామ్మే అన్నది
ఎ
బాసర వచ్చారా బాసర వెళ్ళి ఫిక్స్ అన్నావు కదానే అక్కడ అమ్మాయినే చూసుకున్నాడు సేమ్ క్యాస్ట్ అసలు అబద్ధాలు చెప్తావా నే
చెబితే గట్లే
నిజమే అట
అవును
దీనికి వేర్లు వేరేమో మరి
ఆడు ఎన్ని రోజులు ఉంటాడు ఇగ ముస్లోడు అయితాడు
అయితా అండి ఏందయి
అ ఇప్పుడు పెట్టిన ఫోటోలు చూడ అని చేతులు ఎట్లున్నాయో
మీ సరే పది నిమిషాలు అయిపోయింది మళ్ళీ చెత్త ఆగు
సరే